బాగున్నారా
బాగున్నం అండి బాగున్నారా మీరు?
మేము బాగున్నామ అండి మీ ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా?
ఆ బాగున్నారండి మీ ఇంట్లోవాళ్ళు అందరు బావు న్నారా?
మా ఇంట్లో కూడా అందరు బా ఉంన్నారు అండి మా ఇంటికాడ చుట్టుపక్కల కూడా అందరు బావున్నారు.
అవును తిన్నారా అండి మరి
హ
తిన్నారా అండి
తినలేదా అయితే మా ఇంట్లో భోజనం పెడ
అవునా
మీ ఇంట్లో తిన్నారా అండి మరి
ఆహా లేదండి మా కూడా సేమ్ టైమింగ్స్
మ్మ్ హ్మ్మ్ ఏం వంట చేసి రండి మరి ఇయాల ఏం స్పెషల్
సాంబార్ అనుకుంటా అండి
సాంబార్ సాంబార్ ఎట్లా చేయాలో తెలుసా అండి మీకు?
అ కొంచెం తెలుసు అండి
అవునా చెప్పండి సాంబార్ ఎలా చెయాలో
ఫస్ట్ పప్పు ఉడక బెట్టి దాంట్లో కావాల్సినవి అన్నయి వేసి ములకాయలు ఇట్లా అవన్నీ వేస్తారు కదా అండి అంతగా తెలిదు నాకు తెలిసినట్టు చెప్తా ఆ అవన్నీ ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత తలింపు చేసేసి అందులేస్తే అయిపోద్ది
అవునా మా దగ్గర కూడా సాంబార్ పప్పు చారు చేస్తారండి పప్పుతో చారు చేసారు సో సూపర్ చేస్తారండి మా అమ్మగారు
బాగా చేస్తారండీ మా అమ్మ గారు
ఉమ్ పప్పు ఉడకబెట్టి మిక్సీ బట్టి ఏమో చేస్తారు అంట టమాటాలు కూడా వేస్తారు అలా టమాటా చారు అంటారు టమాటా పప్పు చారు ఏమేమో చేస్తారండి
ఆ బాగుంటాయండి
ఆ బాగుంటాయి మా ఇంట్లో కూడా బాగా చేస్తదండి మా అమ్మ వంటలు
ఆ కర్రీ ఏంటండి మరీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ సట్లుంత ఫ్రెండ్ సీట్లు అంతా బాగున్నరా అండి
ఆ బాగున్నారండి మేము మొన్ననే ఒక ఫ్రెండ్స్ తోటి ఒక పెళ్ళికి వెళ్ళినమ అండి
ఉమ్ మీ ఇంట్లో పెళ్ళా లే
ఆహా ఫ్రెండ్స్ దే ఒక ఫ్రెండ్ ది పెళ్ళి అయితే అందరం కలిసి వెళ్ళి వెళ్ళినం అన్నమాట స్నేహితులం అందరం కలిసి మస్తు జరిగిందండి ఆమె కీ ఇరవై తులాలు బంగారం పెట్టిరండి అక్కడ
అమ్మో ఎంత రేట్ ఉంది బాంగారానికి
ఆ అయినా కానీ వాళ్ళ అత్త సాధిస్తుందండి ఆమెని కోడలు కోడలుగా
నా వేస్ట్ ప్యామిలి
నేనైతే భయపడ్డా అండి అలా పెళ్లి చేసుకునేటప్పుడు ఆమెకి ఇరవై తులాలు పెట్టినారు అయిన గాని ఆమె తిడతనే ఉంట ఒక్కటి స్టేజ్ మీదని ఇలా కాదమ్మా మీరు మీ నాన్న ఏం చెయ్యలేదు లు పండగ పెళ్ళి మంచిగా చేయలేదా అంటున్నారండి నాకైతే కోపం వచ్చిందండి ఫుల్
అంతా బంగారం ఇచ్చి మళ్ళీ వాళ్ళతో రిటర్న్ మనమే మాటలు పడాలా అండి
ఆ అదే కదండి నేను అందుకే నాకు పెళ్ళి అంటే భయం అవుతుందండి ఈ కాలంలో నా ఫ్రెండ్ నే చూసిన కదా నాకు చూస్తే నాకు కళ్ళలో నీళ్లు కారు తున్నాయి ఒక్కొక్కసారి
మరి ఎలా వుంటరో తెలియదు
ఆ కానీ ఆమె ఆమె గయ్యాలి దేలేండి ఆమె అట్లా అట్లాంటి అత్త ఆమె దొరకాల్సి ఆమెకి దొరకాల్సిందే ఆమె ఆమెకి కరెక్టే ఇద్దరు
బెస్ట్ సెట్టు అవుతారు అండి వాళ్ళ ఇద్దరు
ఇద్దరికి సరిపోయరు
ఆ అయితే పర్లేదండి కొంచెం అమాయకంగా ఉంటే అంతే ఇగా అలాంటి వాళ్ళకి
వాళ్ళకి ఇంకా బండి కూడా కొనిపించిరండి లక్ష రూపాయల బండి
అమ్మో అమౌంట్ అసలు నువ్వు ఇంత రేట్ ఉంది బంగారానికి
ఇరవై తులాల అంటే మన మాటలా అండి నలభై లక్షలు అందాదా ఇప్పుడు లక్ష ఒక తుల మీరు రెండు ల లక్షలు అనుకున్నా కూడా ఇరవై లక్ష నలభై లక్షల దాక అవుతుద అండి ముప్పై లక్ష అయినా అవుతుది ఈజీగా
అయితుదండి చాలా రేట్ ఉంది కదా బంగారానికి
అవును ఇప్పుడు వెండి కోనాలన్నా భయం అవుతుంది అండి చాలా రేట్లు ఉన్నాయి వెండి
చాలా అన్ని డబ్బులు ఇస్తాము తర్వాత వాళ్ళు ఎలా చూసుకుంటారో కూడా తెల్వదు. కనీసం మనుషుల్లా కూడా చూడరు ఒకక్కరు అయితే వాళ్ళు ఎలా ఉంటరు ఎలా చూస్త
అందుకేనండి అమ్మాయిలు అందరూ జాబ్ చేసుకొని బతుకుతే ఏం కాదండి ఇంటి పెండెంట్ గా బతకాలండి ఫస్టు
చాలా ఆసలు మళ్ళీలావ్ తరో ఎలా చూసుకుంటారో ఏం తెలిదు. అన్ అసలు ఏం చేసినారో వాళ్ళు మంచిగా ఉన్న ఫస్ట్ తర్వాత ఎలా చేంజ్ అయితరో తెలియదు.
అవునవును చ ఇప్ ఒక ఒక రోజు ఒకలాగా కనిపిస్తారు ఇంకొక్ ఒక లాగ కనిపిస్తారు ఇంకొక రోజు.
నన్నస్సలు నమ్మలేను. ఇ వాళ్ళ ఎవరో తెలియకుండా వాళ్ళని తెలియజేసుకోండి లైఫ్ అంతా నరకం ఇలా
మీకు పరిణయు ఇష్టమా లేకపోతే లవ్ మ్యారేజి ష్టమా అండి అంటే ఏ దేని మీద ఏ ఒపీనియన్ ఉంది మీకు
అరెంజ్ బెటర్ అండి లవ్ కంటే
ఆ రేంజ్ బెటరే కాగానీ ఇలాంటి గయ్య అత్తలు ఉండద్దండి.
ఆ లవ్ చెస్ కుంటే తర్వాత ఆ పర్సన్ మంచిగా చూసుకోకపోతే మన పేరెంట్స్ వచ్చి వాళ్ళని అడిగేలాగా కూడా ఉండ డదు కదా అండి అటు పేరెంట్స్ తో చెప్పుకోలేము మన ప్రాబ్లమ్స్ ఎందు కంటే మన ఇష్టం ఇక్కడ వీళ్ళకి చెప్పుకోలేము. వీళ్ళే కరెక్ట్ లేకపోతే ఎలా అండి తర్వాత మన ఫ్యూచర్ ఏంది? ఎక్కడికి పోయి ఉంటాం ఏమైనా కష్టం వచ్చినా కూడా ఎవరికి చెప్పుకుంటాం.
నాకు అరేంజ్ మ్యారేజ్లలో అ ఆ అటు ఏడుత రాలు ఇటు ఏడు తరాలు చూస్తారని తెలుస అండి మీకు తెలుసా అండి.
ఆ తెలుసండి చాలా జాగ్రత్తగా చూసి చేస్తారు.
ఊ వాలక్ కాస్త ఉందా వాళ్ళు మంచి వారేనా అన్ని చూసినాంకనే వారి బ్యాక్గ్రౌండ్ చూసే చేస్తారా. కంట ఆడపిల్లలకి
అవును నేను చేస్తాను వేరే వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు ఫస్ట్ అన్ని చూసిన తర్వాతనే మనం వాళ్ళని నమ్మిన తర్వాతనే చేస్తారు.
అవునండి
లేరు లవ్ మ్యారేజ్ అయితే అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెల్వదు. ఏం తెలీదు ఆ ఒక పర్సన్ మనం ఎవరి చేసే లవ్ ఇష్టమో వాళ్ళ గురించి మాత్రమే మనకు తెలుస్తది.
అవునవును
అళ్లు ఫస్ట్ వేరేలా ఉంటారు తర్వాత వేరేలా ఉంటారు.
అవును ఒకలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ చూపిస్తారండి. డబల్ ఫేస్ అంటారు కదా అండి. ఒకరేమో మొఖమ్కి ఇప్పుడు చూపిస్ తేనేమో ఒకళ్ళ ఏమో మంచిగా అనిపిస్తారు వాళ్ళ వెనకాల కుళ్ళు కూటమ్ కూట ఆ
ఇ తరవాత తెలుస్తద అంత
అవునండి మీరు పట్టు చీరలు ప్రిఫర్ చేస్తారా అండి లైక్ చీరలు కట్టుకునేటప్పుడు ఎప్పుడైనా
ఆ అయితే బెటర్ అండి మనకి పట్టుచీరలు ఆ పట్టుచీరలు అం టే బానే ఉంటాయి కట్టుకుంటే కాకపోతే దాన్ని మేనేజ్ చేయడం రావాలి మనకు ఫస్ట్.
ఆ అవునండి మనకి వల్ల కాదులేండి అసలు ఆ పెళ్ళిళ్ళనే ఒక చీర కొం అంటేనే వామ్మో అంట నేనైతే మాకుై పెళ్ళికి నిను చిరగట్టుకోవాలంటేనే మస్తు భయపడ్డా
కట్టడమే రాదండి ఫాస్టఫాల్ సరిగ్గా
అవునా నేర్చుకోండి కట్టుకోండి చీరలు కట్టుకుంటుంటే రోజు రోజు అలవాటు అవుతది ఏం కాద్ ప్రాక్టీస్ చెయ్యడి దాంట్లో యూట్యూబ్ దొరకు ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదండి చూసి నేర్చుకొండి
చాలా చాలా ఉంటాయ్
మీరు నేర్చుకోవాలంటే మ మనసు ఉంటే మార్ ం ఉంటదండి ఎక్కడ నుంచి అయినా వచ్చి చూసి నేర్చుకోవచ్చు మనం
అవును మ అ అంత ఇంట్రెస్ట్ పెట్టామండి అవి శారీస్ కట్టుకోవడం అంత ఎందుకు అని కానీ రావాలం డి అది కూడా కనీసం మనది మనమైనా రెడీ అవ్వాలి కదా
ఆ ఒక ఒకరి ఇంటికి పోతే మనల్ని తిడతారండి చీరలు కట్టుకోరాదా నీకు వంట నేర్పియలేద మీ అమ్మ అని అన్నిీ తీిడుతర్ రండి అందుకే మనం అన్ని నేర్చుకున్నాకనే పెళ్లి చేేసుకోవాలండి
హు ఇంగ తర్వాత అన్ని చుస్ కున్న తర్వాతనే చేసుకోవాలండి లేకపోతే చాలా అసలు చాలా ప్రాబ్లం అయితది తర్వాత
అవును వాళ్ళని మనని పుల్ల పుల్ల లెక్క చూతారాండి అన్ని నేర్చుకున్నాకనే పో పోవాలి
అన్ని నేర్చుకున్నా అన్ని వచ్చినా కూడా మంచిగ చూ
అవునవును మ మనకన్ని వచ్చినా కూడ తొక్కేత్తరండి మనని ఏం రాదు మీకేం తెలువద్ అసలు మీ అమ్మ ఇట్లా పెంచిందా మీ నాన్న ఇట్లా పెంచిందా అని అంటారు
లేకపోయినా తక్చ్చ అది టాచ్చరే మళ్ళీ కట్నం మీయలేదు ఏమి చేయలేదు నిన్ను ఎలా పోషించాలి మేము ఎట్లా చూసుకోవాలే ఎట్లా తిండి పెట్టాలే అని అంటారు
అవునండి అందుకే మనము కొన్ని చిన్న చిన్న జాబులు చేయాలండి పార్ట్ టైమ్ జాబ్ బ్లాయ్నా ఫుల్ టైమ్ జాబ్ లైనా చేస్తూ పెళ్లి చేసుకుంటే ఏ లొల్లి ఉండదండి వాళ్ వాళ్ళు వలేసినా కూడా మనం బత్ తుక గలుగుతాం అన్నమాట
మన ఖర్చలకు ఎవ్వరని డబ్బులు అడగకుండా ఇండిపెండెంట్గా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే
అవునండి మీరు అన్నమాట నిజమే అండి అలానే పతడం బెటర్ అండి ఇఫ్ మనకి ఒకవలానా పెళ్లి వేసుకున్నాక వదిలేసినా కూడా మనం బత్ తికేలాగా ఉండాలండి గట్టిగా స్ట్రాంగ్ గా
దారుణంగా ఉంటదండి ఇప్పుడు ఈ జనరేషన్ లో నైతే అసలు ఖచ్చితంగా ఒక ఉమెను తన కాళ్ళ మీద తను నిలబడాలే
ఖచ్చితంగా అండి అసలు చూసిర్రు కదా మా స్నేహితురాలికి ఇరవై తులాలు పెట్టినా కూడా తిడుతున్నా రంటే ఇప్పటికి కూడా అలాంటి అత్తలు ఉన్నారంటే గ్రేటే
ఉన్నారండి చాలా వరకు అలానే ఉన్నారు కాకపోతే బయటికి కనబడారు అంతే
ఆ ఆ రోజు మాకు చూస్ ండి ఆ రోజు మీ మీ నాన్న ఇదే చేసిండు పెళ్ళలి ఇంకా ఇంత చిన్న గ్ర గ్రాండ్ గా చేసిరండి ఫుల్ గ్రాండ్ గా అయిన గాని అట్లానే అంటుంది ఆలత్తా
ఆమె బయట అందరు ముందు అంతుంది అవి ఇంట్లో టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి చాలా వరకు
అవునా అండి నేన్ నాకు తెలువదు కానీ అత్త అంటే ఇంట్లో పోరు నాకు అవన్నీ తెలువదు ఇట్లా ఇదైతే నేను చూసినా కాబట్టి చెప్తున్నా అన్నమాట
మా పెండ్కి బయట వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇట్లా చాలా మంచి ఉంటది వాళ్ళ అత్త మంచ్ మాట్లాడిద్ధి తర్వాత్ త తనని ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ కేళ్ళినప్పుడు అప్పుడు చూపిస్తదంటే, చుక్కలు చూపిస్తదంట.
అవునా
ఈ పని చెయ్యి. ఆ పని చెయ్యి. చిన్న బాబు తనకి, బాబు ఉన్నడని కూడ చూడదు.
పాప ఉన్నప్పుడు మంచిగ ఉండాలి కదండి!
మ్మ్ ఏంటేంటో నేర్పిస్తది మల్ల వాళ్ళ హస్బెండ్ కి చెప్పినా నమ్మడు.
అవునులేండి నాన్న ఇగో అబ్బాయిలందరూ తల్లికే వి వింటారండి. అసలు భార్య భార్య ఏం పెళ్ళి చేసుకుంట్రు మల్ల భార్య మాటలే వినరండి.
వినరు వాళ్ల మమ్మీ ఏం చెప్తే అది నమ్ముతరు అంతే అండి.
అవునండి